హలో
హలో
ఎలా ఉన్నారండి
బాగున్నానండి మీరు
బాగున్నానండి
ఏం చేస్తున్నారండి ఇంట్లో వాళ్ళు
ఆ ఇంట్లో వాళ్ళు అందరూ బాగున్నారు మీరు ఇంట్లో వాళ్ళ అందరం మీ ఇట్లో అందరు బాగున్నారా
ఉ బాగున్నారండి
అ అంతా బాగున్నారండి
మీ నాన్నగారు ఎలా ఉన్నారు
బాగున్నారండి
ఏమ్మంట వంట అయిపోయిందా
ఆ వంట అయిపోయింది అదే చికెన్ ఈరోజు తెచ్చారు
ఏమి ఈరోజు స్పెషల్
స్పెషల్ ఏం లేదు ఈవినింగ్ తిందామనేసి తెమ్మన్నారు
ఆహా
చన్ మరీ చికెన్ ఏందండి మరీ దారుణంగా ఉంది రేట్లు
అవునండి ఇప్పుడు త్రీ హండ్రెడ్ అయిపోయిందండి
హ
ఏం జెద్
హలో
చెప్పండి
త్రీ హండ్రెడ్ అచిక్కెను
అవునండి ఇప్పుడు చాలా రేటు పెరిగిపోయింది
అ
వేం చికెన్ కూడా కొనటట్టుగా లేదండి ఇప్పుడు
అవునండి లాస్ట్ వీక్ అయితే మేబీ అంటే ఫోర్ హండ్రెడ్ ఏమో అంత పలికింద అనుకుంటా అండి
మరీ అంత వరకు ఎళ్లలేదు అనుకుంటానండి
ఆ కనీష్ చెప్తూ ఉన్నారు నాకు నాకు తెలీదు మేబీ
అవునావు
మరి
ఏం చెద్ద ప్రతి ఒకటి రేట్లు పెరిగిపోతున్ అనండి
హ
ఏందండి
మీ ఏరియాలో ఎంతున్నాయండి రేట్లు
త్రీ హండ్రెడ్ పైనే ఉందండి
హ
ఏంట
ఎం ఆ మరీ ఇంతింత రేట్లు అయితే జనాలు ఎలా తినలో అర్థం కావట్లేదు
అవునండి ఏం చేద్దాం
హ
మళ్ తప్ప మనం కొనకుండా ఉండలేం కదా లో వాలనా కావాలంటారు ఆ
యాక్చువల్ గా ఈరోోజు ఈవనింగ్ మా అబ్బాయిని అంటే ఫైవ్ కనుకుంటా మా అబ్బాయిని పార్క్కిి తీసుకెళ్ళాము అక్కడ చాలా రకాల స్పోర్ట్స్ యాక్టివిటీకిి సంబంధించిన వేరే వేరే ప్లాట్ పఫామ్స్ ఉన్నాయి మావడు స్కేటింగ్ బాగా చేస్తాడు తర్వాత కొన్ని కొన్ని యాక్టివిటీస్ చేపించాను బాగా చేశాడు దాదాపు టూ అవర్స్ బాగా ఆడుకున్నాడు అలాగే చెప్పండి
అలా ఇప్పటి నుంచే వాళ్ళకి యాక్టివ్నెస్ తెప్పిస్తారంండి మీరు
అవునండి యాక్టివిటీస్ రెగ్యులర్ గా అంటే మేబి ఇలా ఈవినింగ్స్ వచ్చినప్పుడు చేస్తూ ఉంటానండి ఈ రోజు మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో హాఫ్ డే లీవ్ ఇచ్చారు ఎందుకో మరి తెలీదు ఇంకా తీసుకెళ్ నానా అంటే ఇంక నే తీసుకె కెలనం
ఉహ పోనీలేండి వాళ్ళకి లీవులు ఉన్నప్పుడే కదంని తీసుకుని వెళ్తాం మనం కూడా
అవునండి
ఉమ్మ్
అవునండి ఇంకా ఏదన్నా న్యూస్ లో ఏదన్నా ప్రత్యేకంగా ఏమన్నా చూసారా
న్యూస్ గా అంత అంతగా చూడండిండి న్యూస్ అయితే
ఆ
మా వారు అప్డేట్ ఇస్తూ ఉంటారు వింటాను అంతేగాని
అవునండి ఇప్పుడు వార్స్ జరుగుతున్నాయి కదా ఏంటి ఇది ఏమైనా వాటి గురించి ఏమన్నా ఐ డియాన్
అదే మా ఆయన చెప్తూ ఉంటారు వింటానండి మరి ఎంత ఐడియా ఏమి తేలియదు చెప్పారంటే బట్టి నేను కూడా ఒక అప్డేట్ ని తెలుస్
హు అవునండి అంటే ఇజ్రాయిల్ అమెరికా కలి యీ దేని మీద అంటే ఇరాన్ మీద దాడి చేస్తా ఉన్నారు ఇరాన్ కూడా ప్రతిగా దాడి చేస్తుంది దాని వల్ల గ్యాసు ద పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి దైతే బాగ్ తెలుస్తుందే
అవునండి ఇప్పుడు చాలా డిమాండ్ అయితుందండి
ఉమ్మ్మ్ ఇంకోటి ఏమంటే ఎందుకు ఇలా యుద్ధాలు చేసుకుంటారు ప్రకృతి నేందుకు నాశనం చేస్తారు తెలియిట్లేదు
అవునండి ఈ కోపాలు స్వాట్ తలు ఎన్ని రోజులు ఉంటే ఇలా
అవును
ఇప్పుడ్ ఉండేవారు వాళ్ రేపు ఉంటారో ఉండరో తెలిదు అలాంటి వాటికి యుద్దలు అన్నీ చేసుకుని ప్రష్ చందగా ఉండి వెళ్ళకుండా ఏం చేద్దామండి బ్రహ్మం గారు చెప్పినట్టు జరగాల్సిందే
అంటే కాలజ్ఞానం అంటారా
ఉమ్ అలానే చేపచ్చు అండి
మ్ అంతేలెండి అదేగా ఆయన చెప్పింది కూడా అలాగే జరుగుతూ ఉ నేనా చాలా మంది నమ్ముతున్నారు మ్మ్ మరి అది కూడా నిజంగానే కొన్ని కొన్ని జరుగు తూనే ఉండాయి మరి నమ్మాలి అంటే నమ్మాలి మనము ఇంకా ఆధారాలు కనపడుతున్నాయి కాదండి
మ్మ్ ప్రతి ఒక్కటి ఏం చెప్పిన అది జరుగుతుంది మన నమ్మక ఇంకేం చేస్తామండి
మ్మ్ రీసెంట్గా ఏమైనా టెంపుల్సకి వెళ్లరండి
ఆ నేనా అండి ఇడే జైన్ టెంపుల్సకి అనేసి ఒక రాధాకృష్ణ టెంపుల్కాయ్
అంటే మీ ఇంటి నుంచి దూరమా దగ్గ గ్గరండీ
కొంచం దూరమేండి అంటే నా బర్త్డేకి మా ఆయన తీసుకొని వెళ్ళారు అండి
మంచిదండి మ్మ్ బర్త్డే మీ హస్బెండ్ బాగా సెలబ్రేట్ చేస్తున్నట్టున్నారు
మ్మ్ ఫస్ట్ బర్త్డే కదండి నాకు చాలా బాగా నాకు చాలా మెమరబుల్ డేగా నాకు ఇచ్చారు అండి అదే మా వారు అయితే
మ్మ్
మ్మ్ చాలా మంది హస్బెండ్స్ ఏమిటంటే అంటే వైఫ్ కి హస్బ్ చేయరాండి ఏ విషయంలో కూడా ఇంటి పనుల్లో గాని కానీ మా వారు అలా కాదు ప్రతి ఒక్క విషయంలో నాకు సపోర్ట్ చేస్తారు అండ్ అదేగాకుండా నాకు చానా హెల్ప్ ఫుల్ గా ఉంటారండి
ఆ ఈ కాలంలో కూడా అలా ఉన్నారు అంటే చాల గ్రేట్ అండి
మీరు మీరు చేయరా అండి మీ వైఫ్కీ
నేను చాలా చేస్తూ ఉంటానండి నాకు నేను ఊర్క నేను నే హాప్ హ్యాపీ ఉంచుతూ ఉంటాను
మ్మ్
తన అభిప్రాయం ఏంటో అనేది మీరు ఎలాగో మీరు కనుక్కుంటే మంచిది అం అంటే మీరు తెలుసుకుంటారు అనుకుంటన
కాల్ చేస్తాను మీ వైఫ్కి
హ్మ్
అప్పుడు కనుక్కుంటానే ఏం అభిప్రాయం పెట్టుకోందని అల్ల హ్మ్ గర్ల్స్ కి వాళ్ళకి డబ్బు లేకపోయినా ఏం లేకపోయినా ఉంటారు గానీ. హస్బెండ్ దగ్గర నుంచి కేరింగ్ పోత అసలు ఉండలేరు డి ఎవరు కూడ హ్మ్ ఆ కేరింగ్స్ వాళ్లు వాల్ ఎందొ పెద్ దిది గెలుచుకున్నట్టు వాళ్ళ ఫీలింగ్ అండి మా లేడీస్ ఫీలింగు
హుం
ఇంగేందొద్దా
ఓకేనండి అంటే జైన్ టెంపుల్ జైన్ టెంపుల్ అంటే అక్కడ ఏ ఎవ రండి దేవుళ్ళు
అది రాధాకృష్ణ అండి
ఎందండి
రాధాకృష్ణుడు అండి
ఓకే
మ్మ్
అంటే బాగా అదే అది నేను కూడా విన్నాను బాగా కట్టా రు చాలా ఫేమస్ అని చెప్పేసి విన్నాను
మ్మ్ హ్మ్ అదేనండి చాలా పీస్ఫుల్ గా ఉంటుందన్నాడు బుద్దు కూడా
మ్ హ్మ్
మ్మ్ ఆడ ఫొటోషూట్స్ అంతా చానా బాగా తీసుకుంటా ఉంటారు చానా మంది.
హ్మ్మ్
ఫొటోస్ కి మంచి లొకేషన్ అనే చెప్పొచ్చు దాని గురించి ఇంగ మ్
హ్మ్ ఓకే
హ్మ్మ్
ఫొటోస్ అంటే మీరేమన్న కెమెరా తీస్ క్కెలారా
నేను ఫోన్ కెమెరా తీసుకునే వెళ్లాను లేండి. హ్మ్
హ్మ్ ఓకే అండి ఫోన్లు అంటే ఇప్పుడు జనరలే కద్ దండి. ఆ ఫోన్ లో అందరు మంచి కెమెరాస్ ఉన్న ఫోన్స్ తీసుకుంటున్నారు. ఇంకెమెరాస్ పాప్ రైటింగ్ ఎందుకు అం త్తరు ఇప్పుడు క్కేవ్ వాటి ద్వారానే ఫోటోలు తీసుకొని, మంచిగాన్ పెడుతున్నారు.
హ్మ్ అదేనండి ప్చ్ మీరేంటేందుక్లు దీ ఇల్ లేల్లే లెల్లార
ఎందండి
టెంపుల్స్ కి మీరేమన్న వెళ్లేద
ఆ మేము ఒకసారి జైన్ టెంపుల్ వెళ్ళ ఏమో అక్కడ చాలా బాగున్నింది అదే మేము చూసాము అప్పుడు ఇప్పుడు ఒకసారి అలా చూశాను. ఆ మే చాలా కారణం అయిపోయిందిండి అంటే గుర్తులే అంటే మర్చిపోయి కూడా ఉంటాను
ఆహ
అందుకే మిమ్మల్ని స్పెషల్ స్పెషల్గాడ అడుద న
ఇ అవును మీకు ఫేవరెట్ కోడెవరు
ఫేవరెట్ గాార్డు శివుడండి
ఎందుకండి మీరు శివుడిని చూస్ చేసుకున్నారు
శివుడు అది నాకు ఇష్టమ అండి
అది ఇష్టానికి ఏదో ఒకటి ఉంటుంది కదండి
ఆ టని ఏదో ఒకటింటే అంటే నాకు ఆయన ఇష్టం ఆయన మీద అలాగా నేను అలా భక్తి ఎక్కువవు ఎక్కువ ఎక్కువగా ఆయన్ని పూజిస్తూ ఉంటాను ప్రార్థిస్తాను ఆ బ భక్తి మార్గం ఎంతో ప్రశాంతతనిస్తుంది మనిషికి ధర్మం విలువలు తెలియజేస్తుంది
మ్మ్
ఉ అవునండి
ఎందుకండి ఆ శువు్ణే మీరు చూస్ చేసుకున్నా అంటే దానికి సమాధానం ఇంక ఇవ్వలేదు
సమాన దానం అంటే ఏం పర్టికులర్ గా ఉండవండి ము గగాడిని ఎందుకు చూస్ చేసుకున్నాము ఎందుకు గాడితో ట్రావెల్ చేస్తున్న సమాధానాలు ఏమి ఉండవండి కాకపోతే మనము ఆ అది మన మన నాన్చురల్ గా కనెక్ట్ అయిపోతూ ఉంటాంమండి
హ్మ్మ్ అవునులేండి
అవునండి
ఏం చేస్తున్నారండి మీ వైఫు
మా వైఫు ప్రజెంట్ వంట చేస్త వంట ప్రిపేర్ చేస్తున్నారు అదే చికన్ అది చేస్తున్నారని చెప్పాను కదా
ఆ అవును చెప్పర్లేండి
అవునండి
ఉమ్ మీరు మీ వైఫ్కి హెల్ప్ చేస్తూ ఉంటారా
ఏందండి
మీ వైఫ్ కి మీరు హెల్ప్ చేస్తూం టారా లేదా
తానండి
అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉండండి
అవునండి అది చెయ్యాలి కదండి తప్పదు కదండి
ఉమ్మ్ ఇంట్లో తను ఒకటే చేసుకోవాలంటే కూడా కష్టం కదండి
అవునవును
ఇంటి పనులు ఏం లేవునుకుంటాగానీ చేస్తూ ఉంటే తెలుస్తుందండి
అవునం
ఎవరికైనా కూ
ఉమ్
అది చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇంటి బాధ్యత లేడీస్ ప్రె ఉందండి
అవునండి
లేడీస్ కి ఇంటి పనితోనే పరిమితం అయిపోతూ ఉంటారండి చానా మంది అప్పుడు లేేడీస్కేమన్ పిస్తుందంటే
హుమ్
ఏందబ్బా మన లైఫ్ లో సామాన్లు తోముకుని చెద్దోసుకొని కోవడంలోనే ఉంది ఇరవై నాలుగు గంటలు ఇవే చేసుకుంటూ ఉండాలి
మ్ స సరేనండి తర్వాత కలుద్దాండి తర్వాత టాపిక్ హలో
ఆ సరేలేండి
ఉంటానండి.
ఉమ్ సరేనండి.